హలో
బాగున్నండి
ఆ బాగున్నా అండి బాగున్నారా
నేను బాగునా టీ తగ్గారా
లేదండి నాకు టీ అలవట్లేదు
ఆఓహా
ఆ ఎలా ఉందండి వెదర్ అటు సైడ్
హ్మ్
వెదర్ ఎలా ఉంది ఈ రోజు
వెదరు బాగా మబ్బు పట్టిందండి ఈరోజు
అవునా
ఉమ్
అవును మా సైడ్ బాగా ఎండగోడుతుంది
మా దగ్గర మబ్బు పట్టింది చలి పుడుతుందమ్మా తెల్లవారుజామున ప్లస్ నైట్ చలి వస్తుంది మధ్యాహ్నం కొంచెం లైట్ గ ఎండా వస్తుంది
అవునా
ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఇ మబ్బు పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ రైనీ సమ్మర్ మా దగ్గర ఉన్నా
సమ్మర్ లో రేన్ ఏంటండి
ఏమో ఇక్కడ అంత వింతగా ఉంది మా దగ్గర
అవునా
ఉమ్
పర్లేదు ఇప్పుడు సమ్మర్ అంటే బా ఈ వేడికి అసలు తట్టుకోలేము
యాసిడ్ రైన్స్ అంటారు కదా
యా
కానీ కాల అన్ ఎక్స్పెక్టెడ్ రైస్స్ ఉంటారు కదా సిజనల్ కాకుండా ఆన్ సీజనల్ ఆమ్ల మనం తెలుగులో చెప్పాలంటే ఆమ్ల వర్షాలు క్షార వర్షాలు
ఇదంతా సెవెంత్సె క్లాస్ లోన ఇక్కడో ఉంది
మేము మర్చిపోలేదు లేండి మొత్తం గుర్తంచుకున్నా
అంటే బుక్స్ లో ఇప్పుడు యాసిడ్ అయిననుగానే ఫస్ట్ అదేది గుర్తచ్చు య సిక్స్ లోనో సెవంత్ లో ఇక్కడ బుక్కులో ఉంది అని
మీకు ఓ విష్ లుసా నేను మూవీస్ కంటే సీరియల్స్ లో ఎక్కువ గుర్తుపెట్టుకుంటా
నాకు సీరియల్స్ అంటేనే ఇష్టం ఉండదు ఆ ఓన్లీ వాచ్చ్ మూవీస్
నేన్ సీరియల్స్ ఎందుకు చూస్తా అంటే దే ఆర్ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్స్ అండ్ పవర్ ఫుల్ లేడీస్ ఉంటారు కదా అందులో
పవర్ ఫుల్ లేడీస్ లేడీస్ ని అట్లా చూపిస్తూ పొ వంట వేస్తున్నారు అంతే
ట్ దే ఆర్ రియల్లీ రియల్లీ హీరోస్ తెలుసా వాళ్లు బికాజ్ ఎందుకంటే మెన్నెటెల్లల కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు
విలన్స్ఆల్సోసో విలన్స్ కూడా
విలన్సా
విలన్స్ కూడా చూపిస్తున్నారు కదా విలన్స్ ఆల్సో అంటే లైక్ వాళ్ళే హీరోస్ వాళ్ళని అమ్మాయి ఐ మీన్ లేడీస్ ని విలెన్స్ లెక్క చూపిస్తున్నారు కదా
ఉ అదేనండి నేను అందుకన్నా వాళ్ళ మూమెంట్ ఫోర్ బాగుంటుంది అంటున్నా అంటే మెన్ ఏది చేయాలో కూడా లేడీ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళు విలన్స్ సో వాళ్ళే నా మన ప్రొఫార్మ్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట మ్యాప్ సో అందులో బాగా కృయల్ గా గుండే లేడీస్ ఉంటారు కదా కృయల్ గుండే లేడీస్ ఉంటారు కదా దే విల్ ప్రిపేర్ ఎక్సలెంట్ లా అన్నమాట దేర్. హు దేర్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దేర్ నాలెడ్జ్ అండ్ దర్ గ్రాస్ంగ్ పవర్ వెరీ ఎక్సలెంట్ సో దట్ కైండ్ ఆఫ్ అవిలెన్స్ ఐ లైక్ దట్
ఐ డోంట్ వాచ్ సీరియల్స్ ఎందుకంటే ఒకవేళ ఒక ఎపిసోడ్ బాగుంద అనుకో ఇంకో ఎపిసోడ్ బాగదు ఒక ఎపిసోడ్ బాగున తర్వాత అమ్మ నెక్స్ట్ డే ఏమైతే టైం పడతదా ఆ క్యూరియాసిటీ నాలో క్యూరియాసిటీ పెరగడం నాకు నచ్చలేదు
ఉ హు అ మూవీస్ ఏము ఉందండి మూవీస్ ఆఫ్టర్ తెలంగాణ గన అందుకే ఆ తెలంగాణ తర్వాత ము ఇవి సీరియల్స్ అనేవి ఎక్సలెంట్ తెలంగాణ రోల్స్ అనేవి చాలా ప్లే చేస్తున్నారు సో యజ్ యూజ్వల్లి మన క్లాతింగ్ గానీ అండ్ మన సంస్కృతి అంటారు కదా అది లాంగ్వేజ్ కానీ సో చాలా బాగుంది ఈ విలన్ మూవీస్ ఏముంది మూవీస్ ఎప్పుడు కూడా మేలు విలన్స్ ఆస్తుల కోసం కొట్లాడటం బట్ ఇది
లేదు లేదు లేదు నో నో నో అలా ఏం లేదు మూవీస్ ఇప్పుడు కామెడీ ఉంది థ్రిల్లర్ ఉంది యాక్షన్ ఉంది లవ్ ఉన్నాయ్ అన్ని ఉన్నాయ్
ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం చూసేదే కదా బట్ కమింగ్ టు సీరియల్స్ అట్లా కాదు కదా ఫార్ ఎక్జాంపుల్ దీపు హ్మ్ ఉ
ఇప్పుడు వస్తున్న కొన్ని మూవీసు
ఆ దే రియల్ రియల్ స్టోరీస్ ఉన్నాయ్ అందులో ఏముంటదండి మజా ఇప్పుడు అట్లా కాదు ఫర్ ఎగ్జాంపులు ఒక కపుల్ ఉన్నారు సీరియల్స్ లో సో టేకింగ్ సమ్ కపుల్ దే ఆర్ గుడ్ వెరీ పొజిషన్ అండ్ దే ఆర్ వెరీ అ కోర్డినేషన్ టుగెదర్ ఓ సో ఫార్ ఎక్జాంపుల్ ద ఇన్ ప్లే ఇన్ దట్ కేసు సం ఉమెన్ ఇస్ కమింగ్ టు ఆ ఏమంటారు ఆ దే ఆర్ రెడీ టు ఆ ఏమం అంటారు వాట్ ఇస్ కాల్ ఆ
సో నాకైతే తెలీదు కాబట్టి ఐ కాంట్ ఆన్సర్
ఓకే అంటే వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయటానికి ట్రై చేస్తా చే చేయరు కదా ఉండనివ్వరుగా
అల్లా ఏం ఉండదు మొత్తం సోది ఉండది సోది
ఎందుకుంటాది అట్లా
ఏమో నాకు అనిపిచింది దట్స్ మై ఒపీనియన్ ఆన్ సీరియల్స్
ఉ హు అదే లేండి అంటే మజా సీరియల్ చూస్తుంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటది అనమాట దే కన్నింగ్ క్యారెక్టర్ ఫర్ వెరీ గుడ్ అండి ఎస్పెషల్లీ ఉమెన్ క్రియేటింగ్ వెరీ మేజర్ రోల్ సో షీ కంట్ అండర్స్టాండ్ వాట్ దే వాట్ స్టెప్ నెక్స్ట్ షి డూయింగ్
ఓకే
ఉహ్ తనకు కూడా అర్థంకాదు అన్నమా ట అసలు ఏం చేసేది తన చుట్టుపక్కల వాతో తన ఆత్మకు కూడా తెలియదు సైలు స్లోలీ చెప్ చెప్పాలంటే సో దట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐయాం రియల్లీ ఎక్సైటెడ్
ఓకే మీకు ఏ సీజన్ అంటే పర్టిక్యులర్ ఇష్టం
సీజన్
యా
మాన్సూన్ అండి
యా మీ ఆల్సో
ఉ
కలాంగా
మాన్సూన్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం ఏదైనా తిన్నా కాగాని కొంచెం మంచిగా ఉంటది ఇప్పుడు సమ్మర్ అనుకోండి
లేదు మాన్సూన్ కాదు నాకు ఇష్టమైంది వింటర్
ఓకే వెంటార మీకు
య
మన్సూన్ ఇష్టం
ఎందుకు
అంటే ఇగ రైనీ సీజన్ ఉంటది
ఆ రెైన సీజన్ కావాలి ఉంటది బట్ ఇకో ఒక టూ త్రీ డేస్ రైన్ పడదు అనుకో వెళ్ళడానికి దారిలాగిపోతే
హు కరెక్ట్ అలాగ న క్రాపింగ్ ఉన్న అట్లా ఇష్టపడ్డా అంటే క్రాపింగ్ ఉంటది కదా ఆ సీజన్ లో మాన్సూన్ లో రైతులు క బెనిఫిషిరీ ఉంటది పంటలు పండుకోవటానికి రైతులు ట్రాక్టర్లు వాళ్ళకి అండ్ పొలల్లో పనులకి వెళ్ళే వాళ్ళకి అ సో వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మిగతా వాళ్ళ మంచిగా ఉండేది సో దట్ కా పొజిషన్ అలాయికట్నమాట ఆ సీజన్ అనమాటే జనం అందరికి ఉపాధి అనేది దొరుకుతుది సో దాని వాళ న్ దా సో దాని వల్ల నాకు ఇష్టం అన్నమాట
సో సమ్మర్ లో ఏమేం లైక్ హెల్దీగా ఉండడానికి ఈ వడ దెబ్బ తగలకుండా ఉండడానికి డానికి ఎలాంటి టైప్ ఆఫ్ కేరింగ్ తీసుకోవాలి బాడీకి
ఎర్లీ అంటే నేను నా డైట్ అయితే అండి మార్నింగ్ లో ఒక చాయ్ తాగుతా ఫస్ట్
ఇంకా ఛాయ్ తాగితే ఇంకా స్వెట్ వస్తది
వస్తుది కా బట్ కరెక్ట్ కాదులే కాని ఇక నేను అట్ల అలవాటు అన్నమాట మాకు సో ఈ మార్నింగ్ వచ్చేసి ఈ మా సమ్మర్ సీజన్ లో పెరిగన్నం తింట పొద్దటి పూట
ఉహు
పేగా టిఫిన్స్ క్లోజ్ అన్నమాట ఆయిల్ ఫుడ్ సీజన్ ఏది మార్చ్ స్టార్టింగ్ నుంచి అప్ టు జూన్ వరకు ఉమ్ ఇగ నా ఆఫ్టర్నూన్ ఇక వెజ్ అనేది సారీ నాన్ వెజ్ అనేది తినము అసలకి ఆఫ్టర్ నేనా నాన్ వెజ్ తిననండి
ఓహో ఓకే
ఉహు మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏదన్న కర్రీసు సాంబారు చారు అట్ల ఉంటయి మోస్ట్ అండ్ షుడ్ మజ్జిగ తీసుకుంటా ఆ వాట్ టర్ మిలన్ ఎక్కువ తాగుతా జ్యూస్ ఉమ్
స
నైట్ వచ్చేసి ఇక జావా ఇక అంతేనండి మాకైతే ఇక ఎండకి పెద్దగ పోము ఇకది మాన్నే అట్ల తీసు మీరు ఎట్ల తీసుకుంటారు
ఆ నేనైతే మార్నింగ్ ఒక సమ్ ఫ్రూట్స్ వాటర్ మిలన్ సీజన్ కాబట్టి వాటర్ మిలన్ తీసుకుంటా
ఉమ్
ఆమ్ ఆఫ్టర్ దట్ ఏమన్నా టిఫిన్ టిఫిన్స్ తింటా టిఫిన్ తిన్నంకా మళ్ళ ఆఫ్టర్నూన్ సమ్ ఫ్రూట్స్
ఉమ్
ఏమన్నా స్పెషల్ ఇంగా సమ్మర్ అంటే ఖాళీగ ఉంటాం కాబట్టి ఏమన్న స్పెషల్ చేస్తరు
అవునా
ఆఫ్టర్ దట్ సబ్జా విత్ సబ్జా వాటర్
ఉమ్ ఉమ్
ఏమైన్న జ్యూసెస్ చేసుకుంటాం ఇంట్లోనే లేకపోతే బయటికెళ్ళి జ్యూసెస్ తీసుకొని వస్తం
ఉహు
అంతే ఇంకా వాటర్ కంటెంట్ ఉన్నా అండ్ లైక్ మీరు చెప్పారు కదా చార్ అని
ఉమ్ ఉమ్
అలాంటివి చేసుకొని తినడం ఎక్కువ అంతే ఇవే ఇవే రొటీన్ ఇగ
ఉమ్
ఇంకా మీరు రీసెంట్గా చూసిన మూవీ ఏంటి
నేను మన ఇది చూసా అండి రీసెంట్ గా అంటే మనశంకర వర ప్రసాద్ గారి
అవునా యాది బాగుంది మూవీ
బాగును బాగుంది నాయనతర గారు కీ రోల్ ప్లే చేశారు
యా తెలుసు చూసాను
బేసిక్ గా ఎక్కడన్నా ఈ రోజుల లేడీస్ కీప్ కీ రోల్ ప్లే చేస్తున్నారు గా లేదండి ఆఫ్ ఆ ఆఫీస్ అడ్మినిట్రేషన్ గావండి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఐటీ రిక్రూట్మెంట్ లో గావడి
యా ఉన్నారు ఉన్నారు బట్ ఉన్నారు కానీ మాకు ఇంకా కావాలి ఇంకా పెద్ద పెద్ద పెద్ద పొజిషన్స్ కావాలి మాకు
నిత్యేం కావాలండి ఇంకా ఇప్పుడు కూడా మనుషుల్ని ఆ శాసించే స్థాయికి వచ్చారు మెయిల్ క్యాండిడేట్స్ ని అ ఓకే అండి ఓ